హలో హలో హలో
హలో
ఆ అక్క చెప్పక్క ఎలా ఉన్నారు
హలో
ఆ హలో ఎలా ఉన్నారు
ఆ బాగున్నాను
ఆ ఆ బానే ఉన్నా
ఆ సరిగా వినిపించట్లే హలో
అందరూ బాగున్నారా
అందరూ బానే ఉన్నారమ్మా
ఆ
నువ్వెలా ఉన్నావు పిల్లలు ఏం చేస్తు
ఊ
నువ్వేం చేస్తున్నావ్
ఉ ఇప్పుడే అన్ పనయిపోయింది అలా కూర్చున్నాం
అహ
ఉ బాబుని డబ్బా పెట్టి పాఠశాలకు పంపేశాను
పెట్టేసావా నేను పెట్టాను అన్నయ తీసుకెళ్ళాలి
అవునా
కొంచెం ఆ సమయం అని దగ్గరకు వచ్చా ఆహా వీడు అంతే ఈ రోజు నుంచే
అవును పక్కనేనా పాఠశాల
ఆ దగ్గరే నడుచుకుని వెళ్ళొచ్చు
అలా అయితే వేడి వేడిగా పంపచ్చు లే
అదే కొంచెం దగ్గరకి వచ్చాక పంపుదాం అని సామయం దగ్గరకి అయ్యాక ఇంకొక ఐదు నిమిషాలు మాకు ఒక ఐదు ఐదు నుంచి పది నిమిష్ పడతది నడిచి వెళ్ళటానికి అన్నయ్య ఉంటే అన్నయ్య తీసుకెళ్తాడు
ఊ
అయితే నేను లేదు కన్నమ్మ
అదేలే అలా అలా పక్కనంటే చూసుకుంటూ రావచ్చు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది ఉండదు
అందుకే కొంచం అంటే పర్వాలేదు పాఠశాల బానే ఉంది కానీ
ఊ
వేరేదాం ట్లు మారుద్దాంమన్నా కొంచెం దగ్గర కదా ఇంకా చిన్నపిల్లోడని చెప్పి వేరే దాంట్లో మార్చట్లేదు ప్రస్ కాని దగ్గరగా ఉన్న దాంట్లో చూసి
అవును చిన్నప్పుడు కదా ఇంకా పర్లే తర్వాత ఎయ్యొచ్చు పెద్దట్లో
ఉ అందుకే ఇంకా వేయలేదు
ఉ ప్రస్తుతానికి ఎలా ఉన్నా పర్లేదు
ఉ కొంచెం అలవాటవుతది
అవును ఇప్పుడే వాళ్ళు వేరే అంటే మళ్ళీ వేరే పఠశల్లో ఎత్తే ఇబ్బంది పడతారు
అవునదే ఇంకా ఓకటో తరగతిలో ఏద్దామని
అవును ఏమోండావు ఈ రోజు
ఇవాళ గుడ్డు
గుడ్డా మాములీగుర్లాగా
ఉ అదే ఉకుర ఉకురు
ఆ అదేదే
నువే ఉండు
బీరకాయిని బంగాళదుంప
ఉహు అత్తయ్య వాళ్ళు ఉన్నారా
లేరు ఇంకా రాలేదు
ఊ
నాకు ఆరోగ్యం పెద్దగా బాలేదు అందుకని అలాగా
అహ
ఊ
అదే ఇంకేంటి అవును ఒక్కదాన్నే కదా
ఊ లేబ్ తర్వాత ఇంక ఒప్కుండట్లేదు
అవును
ఊ
ఇంకేం చేస్తాం మరి
లేకపోతే ఇంకేంటి
ఏముంది నువ్వే చెప్పాలి
బాబాయ్ వాళ్ళు ఆ వేరు బాబాయ్ ఆళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారంట తెల్సా
అవునా అంటే ఎవరో చెప్పడమే గానీ ఇంకా తెలీదు అన్నారు ఎప్పుడనేది అనేది ఎం అన్న చెప్ చెప్పారా
ఆ లేదు ఇంకా అదే కడుతున్నారంట ఆ దాన్ని దాన్ని ఏమంటారు ముందు చేస్తారు కదా పూజ ఇట్కలు పెట్టి ఆ శంకుస్ స్థాపన అయ్యింది మొన్నే ఎవరిని పిలవలేదు వాళ్ళు చేసేసుకున్నారు
అదే అదె తర్వాత ఏమన్నా గృహప్రవేశాన్నికి పిలుస్తారేమో
కట్టిస్తున్నారంట వాటికి సంబంధిం చిన్ పనులన్నీ మావయ్యకప్ప జెప్
అవునవును చెప్తారు
ఊ
అదా ఆయన చెప్తేనే తెలిసింది ఇలా ఇలా అని వాళ్ళు డైరెక్ట్ గా మనకి ఏం చెప్పలేదు
ఆ మనకి ఎందు చెప్తు మనకేం చెప్పలేదు
ఆ
నాకు అలా ఎవరో అన్నారు పిన్నాళ్ళు ఎవరో అన్నట్టు ఉన్నారు
అదే అదే
అన్ని మావయ్య కప్ప చెప్పారంట ఇంకా కట్ జేసి ఇచ్చే బాధ్యత అంతా మావయ్యదే అంట
ఆహా అంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారే మా మావికైతే
ఆ ఇంక మావియ్య కంటే అన్నయ్య కప్ప చెప్తేనే మంచిది కానీ అన్నయ్యకియితే అందరి తెలిసినోళ్ళు ఉన్నారు కదా
ఏమో వాళ్ళకి ఏమనిపించిందో అంటే వాళ్ళకి అదే కదా వాళ్ళకి నచ్చింది
ఉ అవి కింద ఖర్చు గురించి అయినా దేని గురించి అయినా అన్నయ్యకి అయితే బాగ తెలిసినోళ్ళు ఉన్నారు కాబట్టి అన్నయ్యకి అప్పు చెప్పుకుంటే సరిపోను
ఉ కొంచెం తిరగడానికది కూడా ఆయనకి బాగుంటది కదా
అవును ఇంకా అన్నయ్య కప్పు చెప్పేతే ఆయన గొడవలు అయిపోతున్నా ఇ మావయికి ఎంత మంది తెలుసు మావయికి తెలీయదు కదా ఎవరు అని
అదే కదా
మీ తెలిసినోళ్ళకి అప్పు చెప్పుకోవాలి కాని తెలియనోళ్ళకి ఎందుకు
కొంచం ఆయన అయితే చూస్తారు కొంచెం చేతిలో ఉన్నారు కదా మనుషులు కూడా
అవును అన్నయ్యకి అవి అన్నీ వాళ్ళు తెలిసినోళ్ళు బాగా అలవాటు అలుకి కొట్లు అయి ఉన్నాయి కాబట్టి తగ్గించి ఇస్తారు ధరలు కూడా తక్కువగా ఉంటాయ్
అవును మరి ఇవ్వలే కదా
అవు
ఇంక ఈయన మధ్యలోకి వెళ్లరేమో ఒకవేళ ఇవ్వలేదు కాబట్టి తెలిసిన
తెలిసిన ఎల్లర్లే ఏంగి ఎళ్తారు కానీ కప్పు వెళ్తారు
మగైతే చెప్తారు ఇలా తెలిసినోళ్ళు ఉన్నారని ఇంకెందుకులే అని ఊరుకుని ఉంటారు
అంతేలే ఇంకా అళ్ళు అడగినప్పుడు మనం కూడా దూరకపోవడమే మంచిది
అదే
అన్నయ్యకిి అక్కడ తెలిసినొళ్ళు ఉన్నారం కదా ఈ ఖచ్చులు అయి తయారు జేసేవాళ్ళు వాళ్ళ ఎవరు ఒకసారి చె అడిగి చెప్పమనవా
ఆ చెప్పంటాను
ఆ ఇక్కడ చేయించుకుందామని మాయి ఖర్చులు
ఉ ఉ అడుగుతాను అడుగుతాను వాళ్ళు బాగా చేస్తున్నారు కొంచెం ధర కూడా తక్కువే అన్నాడు అన్న అలా
అవును అన్నయ్య అయితే తక్కువగా చెప్పింటాడు చేయింటాడు కదా అన్న కప్ప చెప్దాం ఆ పని
అవునవును
ఉ ఒకసారి అడిగి చూడు ఊ ఏమో ఇది ధరలి చచ్చ పెరిగిపోయిని కదా ఆ
చాలా ధరలు ఉన్నాయి
అవును అసలు ఎక్కడ వీటికి తక్కువ తీసేసుకుంటున్నారు అందుకే భయం వేసి
చూసుకోవాలి అయినా కొంచెం బాగా చేసేవాడిని కూడా చూసుకోవాలి కదా
అవును లేకపోతే సగం వాళ్ళు అందులో మధ్యలో మళ్ళీ తీసేసుకుంటారు డబ్బులు
ఇంకొకటి సమయం కూడా ఎక్కువ తీసుకుంటున్నారు
అవును మధ్యవర్తిని అసలా పెట్టకూడదు వేరే వాళ్ళని
అదె
అయితే మనకి తెలిసిన వాళ్ళు ఉండాలి లేకపోతే ఎవరైనా చెప్పిన వాళ్ళు అయితే పర్లేదు గాని వేరే వాళ్ళు పెడుతుంటే ఆళ్ళు అక్కడ దా కొట్టు దగ్గర తక్కువ తీసుకుని వానికేమో ఎక్కువ చెప్తున్నారు
ఉ మధ్యలో వీళ్ళునోక్కేస్తున్నారు
చాలాని పోయిన సార్ చూసావు కదా బాబాయాళ్ళు వాళ్ లు చిల్లాలు కట్టించుకున్నప్పుడు అలా తీసేసుకున్నర్
అవును చాలా ఎక్కువయిపోయింది పాపం వాళ్ళకి ఏంటంటె తెలియలేదు ఇంక లాస్ట్ కి అయ్యేసరికి ఇంకేం చేస్తారు
అవును
ఇంకా అయ్యే సరికి ఇంకా ఇంకా బాధ పడటం మొత్తం ఇ ఇచ్చేశారు వాళ్ళకి
ఇవ్వకూడదు అసలు చివరిలో ఇవ ఇచ్చుంటే
ఇంకొద్దంనడానికి ఉండదు తెలిసిన మధ్యలో
తర్వాత తెలిసింది ఇంక మళ్ళీ అప్ప చెప్పకూడదు
అదే బాధపడ్డారు అప్పుడు
అప్పుడు అదే ఆ గృహప్రవేశం ఏమో గాని అప్పుడంతా అదే మాట్లాడుకున్నారు
అవు ఆ తర్వాత అందరికీ అర్థమయిందా ఇవ్వకూడదు ఇంకని
ఊ ఇప్పుడు మావయ్య కూడా అలాగే చెయి అయిపోతుందేమో అనుకుంటున్నాను నేను
ఏమో ఆయనకి మరి అంత అలా తెలియదు మరి ఎందు అలా ఇచ్చారు వాళ్ళు అయినా నాక్ తెల్సి ఎవరికైన కైన అప్ప జెప్పేస్తారు
అలా చెప్ చెప్తే పర్లే లేకపోతే ఈయన మధ్యలో ఉన్నారంటే ఈయనకు ముందే తెలిదు విని వాళ్ళు ఎంత చెప్తే అంత నే ఏం చెప్తారు ఇంకా ఎక్కువ అయిపోతుంది మరి
ఏమో మరి మళ్ళీ ఇటు కూడా మాటపడాలి
ఉ అవును
మరేమో మరి ఆళ్ళు చెప్తే ఈ నెల ఒప్పుకున్నారో తెలీదు
ఈయననా లేదు నాకు తెలిదు కదా అని చెప్తే ఇంకెవరికైన చెప్పేవారు మరి
ఈయనేమో ఒప్పేసుకున్నారు
అంటె చెప్పారు కదా ఇంక మందే అనుకున్నారేమో
ఉ తర్వాత ఇబ్బంది అయిపోద్ంది కదాటి తీకపోతే
ఈయనకి ఏముంది ఈయనకి మధ్యలో ఏమనా ఇస్తే అలగిత్తారు ఆళ్ళకె కదా ఇబ్బంది అ మనోళ అన్నప్పుడే అంతవడికి ఎంత తగ్గించాలిని చూడాలి
ఊ ఉ మరి ఏమోతరు పలానా పలానా ఖచ్చచని చెప్ ప్పుంటారు ఆ ఖర్చులో చూస్తారేమో అంటే ఇంత ఖర్చని ఉంటాది కదా వాళ్ళకి
అవునవును
మ్
ఏం అలా చేయ్యకూడదు ఈసారని ఒకసారి అందర్నీ అడిగింతే
అదే అదే
కుంటే అల్కి తెలుత్తుది కదా ఎంత పడతాయ్ ఏంటని
అవును ఎలా అయినా ఒక రూపాయి ఎక్కువే అవ్ అనుకో ఇల్లు ఇల్లు పనులంటే అనుకున్న దానికి ఒక రూ
ఎక్కువ వీళ్ళు మధ్యలో ఉంటే వీళ్ళకి భయపడనా కొంచెం తగ్గించి తీసుకుంటారు ఎక్కువ వాళ్ళు మందులో కలిపేసుకుని తీసుకోరు ర్చ బయపడ్తారు కదా
అదేదే
బేరాలిప్పిచ్చేదీళ్కి ఈళ్ల దగ్గర చేత్తే ఆళ్ళకు ఏమిండవుకద మరి
ఏముండవ్ ఏమొ అన్నయను అడుగుతాలే ఒకసారి నీకు చేయమంటాను కొంచెం వివ్రంగ చేప్దీ గానీ
ఆ సరే సరే
మ్ ఎప్పుడు రమ్మంటా అనేది కూడా చెప్పు కొంచెం అత్తయ్య మావయ్య లోచ్చాక
అవునవును
మ్
ఆళ్ళు చూసుకుంటారు గద చూసి ఒకసారి చెప్పమంటాను
మ్
మ్ ఇప్పుడు కన్నం పాలకోబిల్లలు పంపుతానన్నారు చిప్ అయి చేశారా
ఆ చేశారు ఇంకాళ్ళోచ్చినప్పుడు తెమ్మంటాన్లే ఎలాగ అన్నాయోస్తాడు కదా అయితే బానే ఉన్నాయి మరి ఎక్కువరోజులై పోతే పాడైపోతాయేమో
అదేలె
మ్
సరే నేన్ చేస్తాన్లే మళ్ళీ చెప్తాను
ఆ సరే
అ
మ్ ఉంటానయితే
అ
ఆ